హలో హలో హలో నమస్తే అండి ఆ వస్తుంది ఇంతకు ముందు రాలే బాగున్నారండి ఏం చేస్తున్నారు ఏం లేదండి ఇట్లా వాకింగ్ చెత్తనా
ఏ భోజనాలు తిన్నారా
ఆ ఏమండీ
బోజ
ఆ ఇంతకు ముందే అయింది భోజనం మీదయిందా ఆ చేసరప్పుర పప్పు చారు చేసినండి పప్పు చారు ఆ గా ఘోరంగా అండి అసలు కూలర్ కూడా పనిచేత్తలేదు
ఉమ్ ఈచర్ లు మరకడతంబు కాదా ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు దాని వల్ల పొల్యూషన్
ఘోరంగా అసలు చెట్ల వల్లే ఆక్సిజన్ ఆక్సిజన్ వస్తది మనకు గాలి వస్తది. కదండి
ఇట్లా ఉంది ఇప్పుడు మొత్తం కడుతున్నారు చెట్లు నా కట్టాలే గాని ఇప్పుడు మొత్తం కోసిస్తున్నారు
నువ్వలేవు అండి ఏం చేయాల ఏం అర్ధం అయితలేదు మరి ఇగ ఘోరంగా ఉడక పొత్త లేే ఆ లేదా ఆ మంచిగా అన్న పెంచాలండి చిన్న ఈ చాలా చెట్లు పెట్టి మంచిగాదానికి నీళ్లు పోయి పెరిగిన్ పెద్దగా చేయాలో చేట్లాకి అప్పుడే మన గాలి ఉన్ను ఆక్సిజన్ వస్తాయి కదా ఆ చ్మ్ ఆ ఆహా ఇక నా దగ్గర ఒక ఐడియా ఉన్నదండి ఒక మంచి ఐడియా ఉన్నది నా దగ్గర ఇప్పుడు మనం ఎట్లయినా చెట్లు చెట్ల వల్లే మనకి గాలి ఉన్న ఆక్సిజన్ వతది కదా అండి ఇప్పుడు మనం కూరగాయలు కొనుక్కోవాలన్నా చాలా రేట్లు ఉన్నాయి కదా కూరగాయలు ఆ అదే ఇంట్లో ప ఇంట్లో పడ్డించుకుంటే రెండు పనులు అయితాయి మనకి గాలి వత్తయి ఆక్సిజన్ వత్తయి కూరగాయాలు వత్తయి కదా
ఆ అవును
మంచి కానీ ఎక్కువ ప్లేస్ లేదండి మాకు పెడదామ అంటే అదే మాకు ఒక బాధ
ఆ
ఆ కాకపోతే పెడతారా మారి ప్లేస్ ఉంటే ఆ పెడతామండి కాకపోతే ఒక చెట్టు ఉన్నది మాకు నిమ్మకయది. నిమ్మకాయ చెట్టున్నది ఆ మోన్నా వరకి కా కాశినాయి నిమ్మకాయలు కాల్సి
ఏ సైజు ఉంటాయి పెద్దగా
మీడియం చిన్నిగా ఆ మస్తులు వెళ్తాన్నాయి మీడియం పెద్దయిగావు చిన్నవి కాదు మీడియం ఇగ ఆమ్ వెళ్తున్నాయి రసం ఓ ఘోరంగా అయినాయి ఇప్పుడు అయితలే ఇప్పుడు అయిపోయింది మొన్న వారికి రెండు నెలలు అవే తిన్నం చాలా చాలా తిన్నం తిన్నం ఆ
దానికి బాయే చెట్టు కైనాకి బాగా నీళ్ళు బెట్టాలే మంచిగ అయితయ్
అవునండి కాదు వేసవి కాలం కదా నల్లలొత్తలేవు మాకు
ఆహా
ఓ
జూన్ లో కొందర్స్ సైడ్ నుంచి కట్ జేయాలండి సైడ్ నుంచి మస్త్ పెద్దగా అయితది కదా మొత్తం కట్ జేయాలి ఇప్పుడు వర్షాకాలం కదా కొత్త కొత్తది దాన్ని ఉంచి ఒకటినుంచి రెండు రెండు వెళ్తాయి
ముక్ దాని పక్కయి కట్ చేయ్యాలా దానియి ఆ అవునా అండి నాక్ నాకు తెలీదు మొత్తం రెండు పడి ఉన్నది ఇప్పుడు మా చెట్టు అయితే మొత్తం ఆకులతో పచ్చి పచ్చని ప వచ్చిన ఆకులు ఆ ఆకుల మీద వత్తదే ఇగురు అని తీయలే ఇప్పుడు రాకపోతే ఒత్తది గాని మంచిగా రాదు రాకపోతే జూలై లో మంచిగోత్తది జూలై జూలైలా కట్ చేయాలా
ఇప్పి ఏమంత్
ఇప్పుడు ఏ మంత్ అంటే జూన్ అండి ఇది నెక్స్ట్ మంత్ జూలై
ఎప్పుడే కట్ చేయాలండి
చేయాలా ఇగ సం వర్షాకాలంలో అయితే మంచిగా పెరుగుతయ్ అంటే వచ్చేది వర్షాకాలం గదా ఇప్పుడు ఏందండి
ఒక పది రోజులు అయిదండి ఇగ పదిహేను రోజులు అయిన తర్వాత అదే మంత్
మంత్ ఎండింగ్ కదా ఆ ఆ అక్కడ అవును అవును
మంచి కట్ జేసుకోవాలి సైడ్ ను క్రాస్ కట్ జేసుకోవాలి మొత్తం కట్ కట్ చేసుకుంటే దాని నుంచే ఇప్పుడు కట్ జేసిన వాళ్ళే సైడ్ నుంచి రెండు దిక్కులుంచి వెళ్తాయి ఫ్రెష్ గా చిన్న చిన్నగా ఆకులు మంచిగ యెళ్తాయి ఇంకా
అవునా అండి ఆ ఆ చేత్తాం
దానీ కేర్ఫుల్ గా కట్ జేయాలండి ఎందుకంటే ముల్లులు ఉంటాయి గదా కుచ్చుకుంటా తయి
మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నయా చెట్లు అవునా పెద్ద గుందా చిన్న గుండేనా ఇప్పుడు పెద్దగైందండి ఎందుకండి ఎప్పుడు
ఏదో ఒకటి అది అది కాదు ఒక పని నడుస్తాంది కడుతున్నాం రూమ్
అవునా ఎందుకు అంటే ఎవరు ఎవరు కోస మారు ఆహా
ఉ కిచనసాయి
ఒహో అవునా అంటే అది మొత్తం ఇక అక్కడ బట్టలు మిషన్ పెట్టి ఉండే చూడండి అక్కడ అచ్చడా ఆ కోసకి డ్రమ్ము అది ఎనక గలి బాయి దగ్గర అంటారా మీరు
ఆ అట్ సైడ్ ఏ
ఆహా ఇప్పుడు ఈ రు మీ ఇంటి పక్కకేనా ఆ ఆ మీరు బా బట్టలు అవి పెట్టేది కదా క్కడానా ఒక్క రూమేనా
ఆ
అవునా ఇప్పుడు మొత్తం కె కిం మొత్తం కె తీసేసిలా ఆ చెట్టు
అవునండి ఈ సైడ్ ఉన్న జామ చెట్టు ఉన్నది ఇప్పుడే పి చిన్న చిన్నవి వస్తున్నాయి దానికి ఇ పిల్
తుమేదాం ఏ చెడ్డ కేకవయితయ్ కాయిలు
ఇప్పుడు కొది గులాబీ చెట్టు అది ఇది ఉన్నది అప్పుడు వరకు నేను కూడా కట్ చేయాలి కొంచెం కేర్ చేస్ ఉ పట్ కేర్ తీసుకుంటే అవి చెట్లు మొత్తం ఖరా అయిపోంది షో చెట్లు అది చెట్లు
ఎగ్జామ్స్ కూ ఏ చెడ్డు కెకువయితయ్
ఏం పేరండి
జామకాయలు అంటే రెండు చెట్లు ఉన్నాయి కదా మీకు అంటే ఇప్పుడు ఉన్న చెట్టేనా అ
అవునండి ఉంటే గాని పక్క కావాలి మొత్తం వాళ్ళ ఇంట్లి పైన ఉన్నది మొత్తం అటే సైడ్ వెళ్ళిపోతాయి అది
ఆ వాళ్ళు దెంపుకుంటారా మరి
ఆహా ఆ మొత్తం వాళ్ళ ఇల్ల పడి కింద పడితే రాలీ పడుతు ఖరాభై పడదే ఉంటాయి
ఆ అవున ఇక ఇక్కడ నుంచి వ తయ్
ఊ ఇప్పుడు మీరు ఏం చెట్టు పెడతారు అండి ఇంకా గులాబీ చెట్టు ఉన్నదా మీకు
మా అది మా దగ్గర ఉండేంది గాని ఆరిపోయిందండి ఇంగ్ మామిడికాయ అయితా ని నాంత ఇంగ్ మామిడికాయ చెట్టు
ఉంటాయి గా
అదే ఏ ఏదో ఇంకా కాయలు కాయలే దానికి నా ఇంత అయింది ఆ చెట్టు అదే పెరిగింది మా పక్క పక్క ఇంట్లో ఇంకో ఇల్లు ఉంటది పక్కకి దాంట్లో అయింది నా అంత అయింది ఆ నిమ్మకాయ ఆ నిమ్మకాయ చెట్టు దగ్గర కాదు ఇంగ మా పక్కదే మధ్యల్ది మధ్యల్ ఆద బడి సకారు తెంపు కూడా వచ్చినప్పుడు చూద్దాం తీయండి వచ్చాడా చూడండి ఏందండి ఆ అడ్డుకోసకే ఆ అది వాళ్ళ పక్క బాత్రూమ్ అ కొసకే అయిందండి
మ మధ్య లో ఉన్నదాల మీకు నడుస్తుతే మధ్యలోలా ఉంటే తీసేయాలి
మధ్యలా అంటే లేదు కొసకే ఒక బా చెయ అంత దూరం ద గోడకి చిన్న
ఏ చెట్ ఏ గోడకి అండి
అటు వాళ్ళ అట్ సైడ్ అ ఆ మ్ ఇంకో పెద్దమ్మ ఉంటది వాళ్ళ బాత్రూమ్ పక్కకి ఇట్ సైడ్ అ అప్పుడు ఇట్లా రేకులు పెట్టింది కదా ఏం లేదు మాగోడ సైడ్ కాదు అక్కడ సిమెంటె ఉంది మొత్తం
హ్మ్
హ్మ్ ఇంకా చెప్పండండి ఆ నన్ నా అంతైందండి ఇయ్యవే
ఇప్పు గాలి దుమ్ము ఉంటది ఇట్లనే
ఏంటండి సరేనండి ఉంటాను థ్యాంక్ యూ
ఓకే బాయ్
ఆ